హేలో
హలో బావున్నావా
ఆ బావున్న నువ్వెలా ఉన్నావ్
ఊ నేను గూడా బావున్నాను ఈరోజు ర్యాండమ్ గా కోవిడ్ డేస్ గురించి గుర్ గు గురించి గుర్తొచ్చింది
అయ్యో నిజమే ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేం అనుకుంటా
ఎగ్జాక్ట్లీ ఇంగ ట్వంటీ ట్వంటీలో సడన్గా లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు అసలు ఎంత ఎంత షాక్ అయ్యామో కదా
అవును ఫస్ట్ లో రెండు వ వారాలు హాలిడేస్ అనుకున్నాము.
ఊ సేమ్ మన స్కూలు కాలేజ్ లేదని ఫుల్ హ్యాపీ అయ్యా
కానీ తర్వాత సిచ్యువేషన్ సీరియస్ అయ్యి అర్థమైంది.
ఉ అవును ఇంకా టీవీలో న్యూస్ చూస్తుంటే భయం వేసేది
డైలీ కేసెస్ అంటా డెత్స్ అంటా హాస్పిటల్స్ గురించి న్యూస్ వస్తు
ఊ ఆ ఇంగా ఇంట్లో ఓల్డర్స్ అందరికీ చాలా టెన్షన్ ఉండే
మా అమ్మ అయితే ప్రతి పది నిమిషాలకి హ్యాండ్ వాష్ చేయమాని చెప్పేది
ఉ మా ఇంట్లో కూడా అదే రావిడి జరిగేది అప్పుడైతే
బయటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్ వేసుకొని
ఇంకా మాస్ మాస్క్ లేకుండా అసలు గేట్ దగ్గర కూడా వెల్ వెల్ వెళ్ళ నీరు
ఫస్ట్ మాస్క్ వేసుకోవడం చాలా స్ట్రేంజ్గా అని అ స్ట్రేంజ్ గా అనిపించేది
ఉ అవును ఇంగ మాట్లాడితే కూడా క్లియర్గా వినిపించలేదు
గ్లాసెస్ వేసుకున్న వాళ్ళకి ఫాగ్ వచ్చేది చాలా కష్టంగా ఉండేది అలా అయితే అసలు
ఉ అవును అని నిజమే
ఇంకా లాక్ డౌన్ మెమోరీస్ లో అయితే లాక్డౌన్ ఫస్ట్ మంత్ ఎలా గడిచిందో కూడా తెలియదు కదా
నేనైతే ఆ ఆ టైంలో కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట
నేను యూట్యూబ్ చూసి కేక్స్ చేయడం ట్రై చేసా
సక్సెస్ అయిందా
ఫస్ట్ కేేక్ ఏమో స్టోన్ లాగా వచ్చింది
ఉహు ఉహు ఉ ఉ
తర్వాత కొంచెం బెటర్ అయింది
ఉ మా ఇంట్లో అందరికి బోర్ డమ్ వచ్చింది తెలుసా అప్పుడు ఇంట్లో ఉండి ఉండి
టైంపాస్ కోసం ఏం చేసావ్
అంటే అప్పుడు ఏం చూస్తాం మూవీస్ ఇంగ వెబ్ సిరీస్ ఫోన్ కాల్స్ ఇవే గోలా ఉండేది
నేను ఓల్డ్ ఫోటోస్ చూస్తూ టైం పాస్ చేసే
ఇంగ ఫ్యామిలీతో బోర్డ్ గేమ్స్ కూడా ఆడాం
అవును ఫ్యామిలీ టైమ్ ఎక్కువ దొరికింది గదా అప్పుడు
ఉ అవును అది లాక్డౌన్లో బిగ్గెస్ట్ పాజిటివ్ అనిపిస్తుంది కదా
ఇంక ఆన్లైన్ క్లాసె క్లాసెస్ గురించి చెప్పు
అయ్యో ఏం చెప్తావు లే అసలు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ గుర్తుకు చెయ్య కు అసలు ఈ అసలు నెట్వర్క్స్ ఎ సరిగ్గా వచ్చేటివి కాదు
మ్యామ్ వాయిస్ బ్రాక్ బ్రేక్ అవుతుంది అని డైలీ చెప్పేవాళ్ళం
నా అవును ఇంగ కెమెరా ఆన్ చేయమని చెప్పినప్పుడు ప్యానిక్ అయ్యేదాన్ని నేను అయితే
ఆ అవును హఫ్ స్టూడెంట్స్ ఇంటర్నెట్ ఇష్యూ అని ఎక్స్క్యూజ్ చెప్పేవారు
ఉమ్ అవును ఇంకా టీచర్స్ కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే గదా హలో
హలో
ఆ చెప్పు
ఎగ్జామ్స్ ఆన్లైన్ లో రాసిన రోజులు గుర్తున్నాయా
ఆ అసలు చాలా ఫన్నీగా ఉండే కదా
ఇంట్లో ఎగ్జామ్ రాయడం కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు
ఉమ్ అవును ఇంగా స్కూల్ అట్మాస్ఫియర్ మిస్ అయ్యాం ఆ టైమ్ లో చానా
ఫ్రెండ్స్ ని డైరెక్టుగా కలవడం మిస్ అయ్యాను
ఉమ్ అవును నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మిస్ అయ్యాను
నేను కూడా
ఉమ్ ఇంగ కాల్స్ వీడియో కాల్స్ చేసినా సేమ్ ఫీలింగ్ రాలేదు ఆ టైమ్ లో
స్కూల్ కారిడార్స్ అంట లంచ్ బ్రేక్స్ అన్ని మిస్ అయ్యాయి
అవును ఇంగ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా సింపుల్గా అయ్యాయి
అవును కేక్ కట్ చేసి వీడియో కాల్ లో విషస్ చెప్పుకునే వాళ్ళం
ఉమ్ అవును అసలు ఆ రోజులే చాలా డిఫరెంట్ కదా
ఉమ్ ఇంకా కోవిడ్ అంటే ఫస్ట్ లో చాలా భయం ఉండే
ఉమ్ అవును ఎవరికైనా ఫీవర్ వచ్చినా టెన్షనే
కాఫ్ వచ్చినా కూడా అందరు భయపడేవారు
ఉమ్ అవును ఇంగా హాస్పిటల్కి వెళ్ళడం అంటే భయము
చాలా ఫ్యామిలీస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కదా
ఉమ్ నీజమే చాలా మందికి ఎమోషనల్గా టఫ్ పీరియడ్ అనమాట
అందుకే హెల్త్ ఇంపార్టెన్స్ ఆ ఏ అప్పుడు బాగా అర్థం అయింది
ఉమ్ అవును ఇంగా లాక్డౌన్లో ఏమైన్నా కొత్త స్కిల్స్ నేర్చుకున్నావా?
డ్రాయింగ్ స్టార్ట్ చేసాం
ఓ వావ్
పర్ఫెక్ట్ కాదు కానీ ప్రాక్టీస్ చేసా
ఉమ్ నేను బేసిక్ ఫోటోగ్రఫీ ట్రై చేశా ఆ టైంలో
ఓ బ బాగా చేసి మిన్
ఇంకా గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేసా
ప్లాంట్స్ మెయింటైన్ చేయడం స్ట్రెస్ రిడ్యూస్ చేస్తుంది
అవును ఎగ్జాక్ట్లీ
మూవీస్ ఎక్కువ చూసావా
చాలా చూసా మూవీస్ అయితే
నేను ఆల్మోస్ట్ డైలీ మూవీ నైట్ పెట్టుకునే దాన్ని
ఉమ్ ఇంకా ఓటీటి ప్లాట్ఫామ్స్ ఫుల్ ఫేమస్ అయ్యాయి కదా ఆ టైం లో
ఉమ్ న్యూ సిరీస్ రిలీజ్ అయితే వెంటనే చూసేవాళ్ళం
ఉమ్ ఇంకా సోషల్ మీడియా యూసేజ్ కూడా ఎక్కువ అయ్యింది ఇది ఆ టైం లో టిక్ డ కంటబ్ప్ బలే ఫేమస్ అయితాండె
అవును రీల్స్ అంట ఛాలెంజెస్ అంటా మీమ్స్ అన్ని పాపులర్ అయ్యాయి
ఇంగా కోవిడ్ మేమ్స్ చూసి నవ్వుకునే వాళ్ళం
ఉమ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు రిలీఫ్ అనిపించిందా నీకు
అసలు చాలా రిలీఫ్ అనిపించింది
ఫస్ట్ డోస్ తీసుకునేటప్పుడు కొంచెం నర్వస్ గా ఉన్నా నేనైతే
నేను కూడా సేమ్ నర్వస్ గానే ఉన్ని నా నేను గూడా అంతేలే
ఇంజెక్షన్ అయ్యాక అంత భయం అన్నెస్సెసరీ అని అన్పించింది
ఊమ్ ఊమ్ ఇంగ వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గర క్యూస్ గుర్తుకున్నాయా
అవును గుర్తున్నాయ్ ఎంత పెద్ద పెద్ద లైన్స్ ఉన్నీన్నయ్
ఊమ్ అవును అసల్ చాలా మంది హోప్ తో వ్యాక్సిన్ జేస్కున్నారు
అవును కవ్ కోవిడ్ వే పాజిటివ్ చేంజెస్ వచ్చాయి అని అన్ కుంటున్నావ్
అంటే మనకు ఇంగా తెల్సొచ్చింది గదా హైజిన్ ఇంపోర్టెన్స్ తెలిసింది
ఉమ్ కరెక్టే లే
ఇంగ హెల్త్ కేర్ గురించి అవేర్నెస్ పెరిగింది
ఊమ్ ఫ్యామిలీ వాల్యూ గూడ దెల్సింది
ఇంగ లై ఇంగా ఇంగో లేశన్ ఏమంటే లైఫ్ అన్పెడిక్ టెబుల్ అని అర్థమైంది
స్మాల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అని నేర్చుకున్నాం
ఊ ఇంగ లాక్డౌన్ ఇంగా లాక్డౌన్లో ఫన్నియెస్ట్ మెమోరీ ఏంటి
మా బ్రదర్ హెయిర్ కట్ చేస్కొని డిసాస్టర్ చేశాడు
ఉ ఉ
ప్రొఫెశ్నల్ బార్బర్ లాగ ట్రై చేశాడు
ఊమ్ మరి ఏమైంది రిజల్ట్
కార్టూన్ క్యారెక్టర్ లాగ అయ్యా
హయ్యో పాపం
మీ ఇంట్లో
మా ఇంట్లో మా నాన్న కుకింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి సాల్ట్ మర్చిపోయారు తెల్సా
హొ హో
అందరం సైలెంట్గ తినేసాం ఇంగ ఇంటికి హెడ్ కదా ఏం చెప్పలేం
హుమ్ అంతేలే ఇంక లాక్ డౌన్ కంప్లీట్ అయ్యాక ఫాస్ట్ బైటికి వెళ్ళినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది
అసలు ఒక టూ ఇయర్స్ జైల్లో పెట్టి మళ్ళా జైల్ నుంచి రిలీజ్ చేస్ నట్టు ఉన్నింది దెల్సా అంత ఫ్రీడమ్ వచ్చిన ఫీలింగ్ ఉండింది నాకైతే
సేమ్ నా గూడ అలానే ఉండింది ఒక ఫీల్ ఆ ఫీలే మర్చిపోలేము ఇంక టూ ఇయర్స్ ఎంత కష్టపడ్డాము అసలెక్కడ జూస్నా డెత్స్ అంటా సాడ్ న్యూసెస్ అంట్ టా భయం అంట ఎక్కడ జూసినా అలానే ఉన్నింది ఇంక అదంతా కంప్లీట్ అయ్యి సరే ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్లు అయిపోయింది ఒకేసార్కి
ఉమ్మ్ అవ్ అవున్ ఇంగ ఫ్రెండ్స్ ని డైరెక్ట్ గా కలవడం అసల్ చాల ఎమోషనల్గా అనిపిచ్చింది
ఇంకా స్కూల్ రిఓపెన్ అయ్యాక అందర్ని చూసి హాప్పీగ అయ్యా హాప్పీ అయ్యాం అసలు
ఊమ్ అవును ఇంగ మాస్క్ స్క్ తో ఉన్నా సరే అందర్నీ కలవడం సంతోషం కదా
హుమ్ అవును ఇంక కోవిడ్ నుంచి బిగ్గెస్ట్ లెస్సన్ ఏంటి
అంటే హెల్త్ ని నెగ్లెక్ట్ చేయగూడదు
హుమ్ నేను పేషెన్స్ నేర్చుకున్నా
ఇంగ ఫ్యామ్లీ సపోర్ట్ ఇంపార్టెన్స్ గూడ తెల్సింది
హుమ్ మెంటల్ హెల్త్ కూడ ఇంపార్టెంట్ అని తెల్సింది
ఔను ఇంక మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ ఆల్వేస్ జరగవు అన్మాట.
కానీ అడాప్ట్ అవ్వడం నేర్చుకోవాలి గదా.
ఊ అవును కరెక్టే.
కోవిడ్ డెస్ట్ డిఫికల్ట్ అయినా చాలా మెమోరీస్ ఇచ్చాయి కదా.
ఉమ్మ్ ఔను కొన్ని సాడ్ మెమోరీసు కొన్ని ఫన్నీ మెమోరీసు.
కానీ ఆ పిరియడ్ మనల్ని స్ట్రాంగ్ జేశింది.
ఊ డెఫ్ఫినెట్లీ
ఇప్పుడు నార్మల్ లైఫ్ ని ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నాం కదా.
ఊ అవును నిజమే
ఊ సరే వెష్టీ చాలా సేప్ మాట్లాడుకున్నాం గదా ఈ రోజు మేము.
ను ఆవునువే టైం ఎలా పోయిందో అస్సల్ తెలియట్లేదు.
నెక్స్ట్ కాల్లో వేరే టాపిక్ మాట్లాడుకుందాం.
ఉమ్మ్ శ్యూర్గా
తిన్నావా
ఆ ఇంకా లేదు చేస్తున్నారు ఇంకా లేట్ అయితుంది నువ్ తిన్నావా.
లేదు ఇంకా తినాలి ఇప్పుడు వెళ్ళి.
ఊ సరే అయ్తే ప్రిపేర్ చేసుకొని తినేశి పన్కున్నెయ్ త్వరగా.
ఉమ్ సరే అయితే బాయ్
బాయ్